అ హలో
హలో
హలో ఇన్పిస్థాందా
ఆ ఇన్పిస్తాంది ఏం చేత్తాన్నవ్
ఇంకేం చేయలేదు తిన్నా ఊర్కే ఉన్నా, నువ్వు
ఏం జేసిన్రు, తిన్నాం
ఆ నేను ప్రొద్దున్నేమో పులిహోర చేసినాను
ఆ
మధ్యానానికి బీరకాయ కర్రీ చేయాల్లా
ఆ
మీరు ఏం చేస్నారు
మ్యాగీ చేస్కోనింటిమి ఆమె మ్యాగీ అంటంటే
ఔనులే
ఇప్పుడు మధ్యాహ్నం ఏమన్నా జేయ్యాల్ల
ఉమ్
ఉమ్
మ్యాగీ ఏం నార్మల్గా వెజిటబుల్స్ లొ కట్ చేసా ఉత్తదే సేసిండాదా
వెజిటబుల్స్ దే క్యారెట్టు వుంటే కట్ జేసి
ఉమ్
చేసింటి మీ అమ్మచ్చక్క చెమ్మంటాంటె
అవున్లే
హమ్మా చక్క ఇఅమ్మ పట్నారు ఇద్దరు నిక్కి
ఆయమ్మ వచ్చేక్ కుండల ఎప్పుడు
ఉమ్ ఉ అందుకన్ జెప్పి ఇన్నను అవునూ ఒగ్గా నేనే చెప్దామనుకునింటి
అవున్లే
చెయ్ చెయ్ అని పట్నారు ఎందుకు జేపి
హ్మ్
హ్మ్
నేను గోవర్దన్ ఎ ఇంక మేము ఇద్ మా ఇద్దరికే ఇంక అందుక్ పులిహోర చేసుకొని ఆమ్లెట్
ఆ అదే ఎవరో హాస్పిటల్ గురించి విన్నడంట గా
అవును మా మామ వాళ్ళ అమ్మ అడ్మిట్ చేసినారంట
ఆ వొమ్షి గాన్ని పోయినవంటన
ఆహా లేదు హాస్పిటల్లో ఉన్నారంట అదే సీరియస్ గా ఉంది అంటే చూసుకొని అట్లే చెప్ త్తం ఫోన్ ఏసీ హొసూర్ రిలీజ్ చేసుకోండి అని చెప్పినారు ఈ రోజు చూస్ తారంట డాక్టర్సు
అంటే ఇక్కడ అవి దగ్గరలో లేవు అంత దూరం వేస్తేనా
నాన్ వాళ్ళు ఏసుకొని పోయిండేది ఈడున్నింటే కదా అమ్మాయ్ ఈడేసుకొని పోయ్యేకి ఈడ లేదు ఆడే కదిరులోనే ఉంది ఈడికి రమ్మంటే రాదంట
ఆ
నేను ఉండే లేదు నాకు పల్లెల్లో అలవాటు అయ్యింది నాకా బాత్రూమ్ పొయ్యేకి తినేకి సరిపోదు పల్ అయితే అయింట్ ఊ ఆడ ఉన్నారు మా మామ వాళ్ళ అక్క ఉంది
ఆ
ఊ వాళ్ళు చూసుకుంటా ఉంటారు వాళ్ళే అన్నం పెట్టేది అన్ త ఇంగీడకి రమ్మని పిల్సిరి
ఉమ్
నీకంతా ఉంది ఇంగ ఇల్లు గానీ ఎం లేదులే బయటకు పోవాలన్నా పోవచ్చు కొంచెం దూరము పిల్ పోంగాల్సిన్నా గానీ పోతాము వాళ్ళు వీళ్ళు పక్కనోళ్ళు మాట్లాడుతా అంటే ఎవరోవొరు వొచ్చి ఈడ ఉండు అంటే రాలేదు
తెలుగు మాట్లాడతారు కదా తెలుగు గానీ ఆహా కాదు ఈడ దిబ్బల్లో గురుగానీ ఎక్కువ తెలుగు మాట్
ఆ ఇక్కడ ఆ తెలుగు గుడా మాట్లాడతారు అంటే చానా మందే ఆంధ్రా సైడ్ నుంచి అక్కడ నుంచి వొచ్చిండే వాళ్ళు లే ఇక్కడ ఎక్కువ ఉండేది
ఆ
మాట్లాడతారు తెలుగు రానోళ్లు కూడా దుర్బల్లాపూర్ లో ఉండి పెరిగిండే వాళ్ళు కూడా తెలుగు నేర్చ్
మాట్లాడతారా మా మాతో పాటూ ఓ పిల్లోడు ట్రైన్ లో వచ్చిండ్లే అప్పుడు వాడు టోటల్ మొత్తం తెలుగే
అవునులే
వాడు ఉండేది ఓక్కడే అంట చిన్నపిల్లోడు ఓస్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఉంటాయి ఉమ్ లడ్డు గానితో ఆడుకుంటా
చానా జనం మాట్లాడుతారు తెలుగే అంటే ఫస్ట్ ఫస్ట్నే మాట్లాడర్ తెలుగులో కనడా లో మాట్లాడుతారు మనం ఏమన్నా ఎదురు మాట్లాడే వాళ్ళ త్ రాదు అంటే కన్నడ తెలుగోచ్చే వాళ్ళు తెలుగు మాట్లాడుతారు
ఆ ఈడవానీ ఆల్మోస్ట్ అంతా సిటీ లో గానీ తెలుగే మాట్లాడేది
ఊ ఈడుండే కాడ అర్థం చేస్కోవచ్చు సౌత్ కర్ణాటక ది ఉత్తర కర్ణాటకా కాడ అసలు అర్థమే కాదు వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ మాట్లాడతారు పదాలు కానీ చాలా తేడా ఉంటాయి అవి
ఊమ్ వాళ్ళు తెలుగా తెలుగు మాట్లాడేదా కన్నడ నా
ఎవరా
ఉత్తర కర్ణాటక
కన్నడానే మాట్లాడేది కన్నడానే జాస్తి కన్నడా ఉత్తర కర్ణాటక వాళ్ళు తెలుగోచ్చేలే మన దక్షిణ కర్ణాటక మనం ఉండేది ఇదంతా
నడా నే మాట్లాడేది వాళ్ళకు అసలు ఏం తెలుగు అదర్ లాంగ్వేజస్ తక్కువ
ఆంధ్ర తెలంగాణ బార్డర్ కాబట్టి ఇది ఇక్కడోళ్ళకి తెలుగోచ్చి అంతంత మాత్రమే ఉత్తర కర్ణట్కా వాళ్ళకి ఇంగోచ్చే లేదు అంటే వాళ్ళ కన్నడ వేరుంటుంది మన కన్నడ వేరే ఉంటుంది అంతుండదు చానా తేడా
వాళ్ళు మాట్లాడేదని దీర్ఘాలు దీస్కుంటే మాట్లాడేది
హూ ఆత్మహయ్యాలదిర్గా మాట్లాడితే ఫాస్ట్ ఫాస్ట్
ఆహ్
సో నువ్ కనడా ఒచ్చా
ఆ అదిల అస్తంమైతదంతే
అవ్నవ్నులే
ఏవన్నా చిన్న చిన్నవి మాట్లాడగలం అంతే
అవునులే
ఆల్మోస్ట్ అంతా తెలుగే మాట్లాడ్తారు వీళ్ళకి రాదు అనేక్ లేదు ఎవరైనా మాట్లాడితే మా నాకి వచ్చేదిదు
అవును
ఆ
నాకి ఒస్తుంది పూర్తి రాదు మాట్లాడ్తానా
ఆ ఇంత ముందున్న ఇంటికా ఆ ఇంత ముందుందే ఇంటి కాడ అంత ఆప్పిగొల్లే వాళ్ళ ఫ్యామిలీస్లో నళ్ళతోక అందరు మంచిగానే తరేమాట్లాడ్తం బయ్టికొస్తే తీర అంతే అందరు తెలుగే మాట్లాడ్తారు పైన వాళు తమిళ్ వాళ్ళ ఓనార్ కొడుకే రాజు
ఉమ్
ఆయన కన్ని ఒచ్చు వళ్ళ వైఫ్ ఆయనతోనే మ ధైర్యంగా మట్లాడ్ది
ఉమ్
వాటితో మాట్లాడితే ఇంగ్లీష్ లేదా కన్నడన్నా మాట్లాడాలి
ఉహ్ అంటే ఇద్దర్కి అదే భాష ఒచ్చుంటే మాట్లాడ్కునేకైతది
ఎమ్మా కింగ
ఉమ్
ఇంగ్లీష్లో మాట్లాడ ఎర్కన్నా రాదనంటే ఇంగ్లీష్లో మాట్లాడి ఉంటారు మాట్లా సూలం బందువు కాబట్టి మధ్య హిందీ అని మాట్లాడ్తాంటది
అవునులే
ఏదన్నా ఏన్నా తి అంటే హిందీల అమాట హిందీ ఫ్రెండ్స్ ఎక్కువ లేవు అంటే హిందీ వాళ్ళని ఎక్కువంది ఇగ మాట్లాడితే మాట్లాడితం అర్థం కాదు ఏం ఏది మాట్లాడతాం మన్న ఎంత అనింది ఏది మాట్లాడతాన్నా బాఅంటే ఎంద ఆధార్ నాహి పెన్సిల్ అని అంటే
ఆ హలో
ఏంది
కట్ కట్ వస్తాంది.
మాట్లాడతా ఎప్పుడూ చెపుతూ ఉన్నారు వాళ్ళ మేడం పెన్సిల్ లేదు అని చెప్తున్నాడు. ఆటోకా
మ్ కట్ కట్ వస్తాంది వాయిస్ నీది.
హ ఆ కట్ట
ఆ ఇప్పుడు పర్వాలే
సిగ్నల్స్ సరిగాలే నట్టున్నాయి
అదే మాడలు ఎక్కువ ఉంటే అట్లే వచ్చేల్లేదు. స్కుల్ లేదీరోజు
ఈ వన్ ఇయర్ పోతే ఈడే ఉండవన మమాగు ఉండవు
మాడు ఈడ లైట్ గ ఉంది ఎండ పూర్తీగా ఏమ్లేదు.
శని, అదివారం ఉండదు.
అవునులే
ఈయమ్మ కి ఈ వన్ ఇయర్ పోతే ఇంకా ఆల్మోస్ట్ వస్తాది. ఆయనతో పాటు ఇంగ నేను నేర్చుకోవచ్చు.
మనము మాట్లాడుతా ఉంటే వస్తాది. అదేం పెద్ద కష్టమేం
మాములుగా ఉన్నట్లే ఉంది. ఈడ ఎప్పుడుగాతుంది ఎండ ఎప్పుడో పెద్దోళ్ళు కాడ ఏమో కొంచెం తెలుగు లాగానే ఉంది. లేేదు ఇంగ్లీషులో నేర్చుకోవాల, లేదా హిందీ. ఆయనే ఇంగ్లీషు అంత పర్ఫెక్టు. మాట్లాడలేను. అర్థం అయితాది కానీ మాట్లాడేకి రాదు.
అవును లే మ్
అందరికిి మాగీ నేనా?
నిశిక వన్ ఇయర్, ఫస్ట్ క్లాస్ పొయ్యే లోపు వస్తాది ఇంగ్లీష్ లో అప్పు బాగా మాతోటి విడిగా మాట్లాడితే. ఇప్పుడు పైన ఉన్న పిల్లలకు రాదు ఇంగ్లీష్. వాళ్ళని అడిగితే ఇప్పుడు థర్డ్ క్లాస్ మళ్ళీ. మాట్లాడను అందరికి అదే
మ్ హూ అదే నువ్వు మాట్లాడేటప్పుడు గాని ఇంగ్లీష్ లోను మాట్లాడితే
ఇది టేస్ట్ కాదు. పులిహోర పెట్టింది. అది తీసుకొని వచ్చినా ఇగ అదే పులిహోర నేను తిన్ను. ఏల ఆ పాప తోటి మాట్లాడుకున్నా కొద్దిరోజులు అయినా ఇంగ అవి క్లాసులున్నావకుంట దానివల్ల ఏది చాట్ జీబిటి ఉందిగ.
మ్
దాన్ని యూజ్ చేసుకుంటారు.
మ్
ఇంగే ఆ పాప మాట్లాడతాంది. ఉంటుంది అబ్బాబ మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడితే డైలీ అలవాటైపోతుంది
అది చేస్కో మళ్ళా
అట్లా నేర్చుకుంటే వచ్చే ల్లేదు మనుషుల్తో మాట్లాడ్తేనే వచ్చేది ఫ స్టార్టింగ్ నేను ఇక్కడొచ్చినప్పుడు కనడా కూడా నేర్చుకునేకి ఏ చెప్పిరి
అట్ల రాదు మన్షి గాదే నేను మీ బాగాన్ని
ఆ కనడాది బుక్కు తెచ్చుకో ఆ వీడియోస్ చూస్తా ఉండు
ఆ అదే వీడియోస్ చూస్తా ఉండు కనడావ్వీ అవి వియాంటా నేయాడ చూడ్లేదు ఇంట్రెస్ట్ కూడా ఉండేది లేదు కొద్దిసేపు చూసాము ఉండే లేదు ఇంట్లోనే తెలుగే మాట్లాడ్తారు ఇంగేం సేసేది
నేను మాట్లాడ్తా మాట్లాడ్తా కనడాలో మాట్లాడ్తాను ఇప్పుడు కొంచెం బెటరు
యానకు చయ్
ఎందో వాయిస్ అంతా కట్ కట్ ఒస్తాంది నీది
ఉ ఆ
ఊ ఉ
ఇ ష్మాంగో తమన్కు
ఎందో వాయిస్ సరిగ్గా వస్తా ఉండునింది ఏడున్నావో నాది కట్ కట్టే ఒస్తాందా ఆ
ఎంటండి అందుకు వైబ్ సరిగొస్తాండ లేదు
ఆ
ఆ
ఫస్ట్ మాట్లాడినప్పుడు క్లారిటీగొచ్చా
ఇ దయ్యమ్మా వాడ్తాంల్లే నెట్ ఇద్రూ వాడ్తాన్నారు కాబట్టి అట్లా అదే కరెంటు మూడు గంట్ల కాడు పోయిందిలే తెల్లారుజామున
ఊ
అందుకేమో నెట్ నెటుంనింటే బా వస్తాండే
ఔన్లే
ఆ